హాయ్ ఏం చేస్తున్నవ్
ఏం జేస్తలే నువ్వు
నేన్ కూడా ఏం జేస్తలేద్ జస్ట్ ఇట్ల బయట కూర్చున్నా
మ్ హూ తిన్నవా
ఆ తిన్నా నువ్ తిన్నావా హా తిన్ న్నా ఏంది స్పెషల్ మరి
ఏం లేదు చిక్కుడుకాయ కూర మీరు
హో మాది గోకర్కాయ్
మ్ హూ
మ్మ్
చెప్పు
చెప్పాలే పోయినవ అక్క ఆ పోలే నువ్వు
నేన్ పోలే
మ్ హూ పోవాలిగ రేపన్న ఎల్లుండన్న
మ్ హూ
మ్ మొన్న కాంచన మూవీ రిలీజయిందిగ పోయినావ మరి
పోలే నువ్వు పోయినావా
నేనూ పోయిన
మ్ హు పోదామనుకున్నా
మ్మ్
మా అక్క సడన్గా వద్దన్నదిగ
అరే సడన్గా క్యాన్సల్ అయినట్టుందది.
క్యాన్సల్ అయింది. మంచిగుంటుండే పోతే మస్తు మంది పోయిరు
అవును
ఆ సినిమా రిలీజంటనే అసలు హైలెట్ అసలు
ఆ ఎన్ని హార్రర్ మూవీస్ చూసినా ఆ ఎన్ని హరర్ మూవీస్ చూసినా కూడా కాంచనా చూస్తా ఇప్పుటికి కూడా భయం అయితది
అవును
దానికి తోపు దయాల సినిమా చు కానీ అస్సలు భయం కాదు కానీ అదైతే ఇప్పటికీ ఇప్పుడు పోవాలంటే భయం అయితది
రెండు రోజులు వేసిరి సినిమా థర్టీన్ కి ఫోర్టీన్ కి
ఏమంటారు అందులున్న కొన్ని సీన్స్ కూడా రీ ఏమంటారు రీ క్రియేట్ చేసిర్రు
రీ క్రియేట్ చేసిరు మల్ల చాలా మంది ఆ కాంచన గెటప్ వేసుకొని పోయిరు
ఉమ్మ్ అసలు ఏమంటారు మంచిగా చేసిరు
అవును
తా ఇంట్లో చూస్తేనే అంత భయం అయితది ఇంకా థియేటర్లు
థియేటర్ల అసలు అది వేరే అసలు అ రీరిిలీజ్ అంటే అట్లా ఉండాలి ఆ ఆ మూవీయే
ఆ మస్తు ఉంటది ఈ సినిమా అయితే కానీ మంచిగా